హలో హలో ఆ వినిపిస్తుదాండి మ హలో వినిపిస్తుందా అండి
ఏ బాగున్నారండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బా బాగున్నామండి ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి అవునండి నే నేను వచ్చేసి నే అద హలో
ఆ హలో చెప్పండి ఉ
ఆ నేను వచ్చేసి ఇక్కడ షాప్ కొచ్చానండి సరుకులు తీసుకుందామని సరుకు తీసుకుందాం అనేసి స్షాప్కి వచ్చానండి
అవునా
హలో మీరు మీ ఇంట్లో మీరే మీరే సరుకులు తెస్తారా మీ పేరెంట్స్ వెళ్తారాండి
ఆ మేము వెళ్తున్నాం పేరెంట్స్ వెళ్తున్నాం అండి అంటే సరకులు బట్టి
అవును అవునాండి ఓకే ఉ అండి ఏమేమి చేస్తున్నారు ఏమి
ఏమి లేదు మా మామూలుగా మీరు జిమ్ కి వెళ్తారండి జిమ్ గల్ సారా మీరు
జిమ్కి వెళ్ళన అండి జస్ట్ మామూలుగా వర్క్అౌట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళ పార్క్ ఉందండి ఇక్కడ ఆ పార్క్ లో ఐ మీన్ ఎక్సర్సైజ్ చేసేటువన్న కొన్ని ఉంటాయి కదండి మిషన్ అవి ఆ మిషన్స్ వాటితో ఫస్ట్ ఒక టూ రౌండ్స్ మామూలు వాక్ చేస్తా ఆయన తర్వాత జాగ్ చేయడము రన్ చేయడం ఒక టూ రౌండ్స్ అయిన తర్వాత కొంచెం బాడీ హట్ అవుతుంది కదా సబ్ కుప్పుడే వెళ్ లేసి పార్క్ ఇట్లో ఎక్సర్సైజ్ చేసుకుొని ఇంటికి వస్తానండి
మీరు ఎవరైతే మీ దానిలో యాడ్ చేసుకోవాల్సింది పిషప్స్ అని పులప్స్ డ్ చేసుకోండి
పిషప్స్ పుల్లభస ఓకే బట్ ఏమంటే అమ్మాయిలకి ఆ స్ అమ్మాయిలకి అది ఆ కొంచెం నేను ట్రై చేశాను బట్ నాకు ఎందుకో ఆ కింద నుంచి పైన
అంటే ఫస్ట్ లో రాదండి ఫస్ట్ డే వన్ వన్ పష చేస్తారు సెకండ్ ే పెరుగుకుండి పోతుంది పక్క ఈజీ అవుతుంది
ఓకే ఓకే నాకు ఇంకా ఇదేమో మనకి రావట్లేదులే ఎందుకు మనకు వచ్చే చేద్దామనేసి ఇంకా నేను వదిలేస్తున్నానండి
లేదు లేదండి ఒక చిన్న వివరం చేశారంండి రాకుండా నేర్చుకోవాల
హ నేర్చుకోవను బట్ నేను అ
చెప్పండి
అదే నెక్స్ట్ టైమ్ చెయాలండి ఇంకా స్క్వాడ్స్ అలాంటివన్నీ చేస్తా స్క్డ్స్ స్ స్కిపింగ్
అీ కార్డియోల్కి వస్తాయి స్కిప్పంగ్ అీ కార్డియల్కి వస్తాయి మన మామూలు స్ట్రెంగ్త్ గెయినింగ్ అండి పుషప్స్ కులప్ చేసి అసలు అన్నింటికంటే ఇది బెటర్ అం పుషస్ ఫులల్తో నీ స్ట్రెంత్ అన్ని గెయిన్ చేసుకోవచ్చు మీ వెయిట్
నేను పార్కు ఎల్లినప్పుడు ఒకఆయన చేస్తాడండి. ఎన్ని జేస్తాడు కం టిన్యూయస్ గా చేస్తనే ఉంటాడు. అమ్మో నా ఒకటి చేయడానికి రెండు చేయడానినికి నేను సస్తా అంటే వీ డు ఎందబ్బా ఇన్ని చేస్తన్నాడు అనుకుంటనే ఉం ట
అదే అండి ఎక్స్పీరియన్స్ నువ్వు అవి చేస్తున్న ప్ర కారం ఇఇంక్రీజ్ అవుతుంటుంది. నేను కూడా నాన్ స్టాప్గా వన్ ట్వంటీ పైన కొడాతాం పుషప్స్. అండ్ అట్లా అలవాటు అయితే తే ఈజీ అయిపోతు ంది.
ఒక డైలీ ఒక హండ్రెడ్ దాకా కొట్టేస్తాడేమో అనిపించేస్తుంది నాకైతే అది స్పీడ్గా కొడు
లేదండి స్పీడ్ గా కొడతే వేస్ట్ అది. స్పీడ్ కొడతే ఈజీగా కొట్టేస్తారు. స్లో కొడతేనే మజిల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉండి మజీల్ గ్రోత్ ఆ అయ్యిండచ్చు. స్ట్రెంత్ గెయిన్ అవ్వచ్చు.
అహ ఆ ఆ మీన్స్ స్పీడ్ అది గ్యాప్ తీసుకోడండి అ స్పీడ్ అంటే నేను ఎట్లా కొంతమంది ఒక టెన్ చేసేసి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అలా చేసి ఆయన అలా కాదు హండ్రెడ్ కంటిన్యూస్ గా చేసేస్తాడు.
అవును అలానే కొట్టాలండి అలవాటు
న మేము ఎలాగా ఒక ఒకవేళ ఏమన్నా బలవంతంగా ది చేసాక రాకపోయినా ఏదో ట్రై చేసి చేశిన నాకు ఫోర్ ఫైవ్, సిక్స్ మాక్సిమం టెన్ చేసే సిన అనుకో ఇంగ సాలులే ఓక పది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసేసు కుందాం ఆ అవి ఎందుకంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే సరి
ఆ అయితే మీరు నీ నీస్ కింద పెట్టి కూడా ట్రై చేయండి స్టార్టింగ్ లో నీస్ కింద పెట్టి నార్మల్ గా చేయొచ్చు తర్వాత దానికంటే ముందు మీరు వాళ్ు పూషెప్ చేయండిళ్ు పెట్టి పిషెప్ చేయండి తర్వాత కొంచెం కిందికి ఇంగ్లండ్ లాగా పెట్టి చేయండి నేను మా సిస్టర్ నేర్పి
చెతా ఉడు న డైెట్ కింద ను కింద పెట్టుకొని చేసే కాకపోతే ఏదైనా ఆ కడ్డి ఉంటది కదండి
అవునవును
అ దాని పట్ కొంచెం ట్రై చేస్తా ఉండు అని చపుతా ఉండు ఆ అక్కడికి
మనం స్ట్రాంగ్ గా ఉంటే పెడతు మన పక్కగా హండ్రెడ్ వన్ ఫిఫటీ పక్కా చేాడి డైలీ నేను నాకు అది ఒక డే టు డే లైఫ్ లో నాక కలిసిపోయింద అనమాట నేను వేరే ఏమి ఆ జిమ్ పోను కాబట్టి టి నా స్ట్రెంగ్త్ అదే అన్న బాడీ కట్ రావడం కూడా అదే రీజన్ అంతా అది ఉంటుంది పులస్ కుదరకవచ్చు పుల అ పక్కా చేస్తాను అట్లే లేదండి టైమ్ త ఏం పనిలేదు నువ్వు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయు డేకి
అవునా ఓకే
లో మాకుారయ కాలజ్ కా
ఆ కొన్నిసార్లు తిన్నప్పుడు చేస్త అే బాడి పట్ట వేసుకోవడ అలా అలా ంటుంది కదా
నల ఎంచి తిన తరవాత ఎంచ అండి ఆ తిినగ ముందు ఈవనింగ్ మార్నింగ్ ఎయితే చాలా తక్కువ ఈవినింగ్ ఎక్కువ చేస్తుంటారడి టైమ్ దానికి పెట్టి ఆ ఓన్లీ పిషప్స్ తోనే చాలా బెటర్ అంది
ఏ పిషప్ చెకుూ చేస్త మేబీ మజిల్స్ ఎక్కువ వస్తుంది అనుకుంటా హ్యాండ్ మజిల్స్
అవునవును స్ట్రెంత్ ఫస్ట్ స్ట్రెంత్ గెన్ అవుతారు తర్వాతవ్వు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్ చేస్త మీరు ఒకొక్క మజ్యల మీద ఆ కట్ షేప్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి
అవునండి
ని మా ఏవి చేయంండి ఆ అంటే నా చ చిట్టూ ఉవ ఇరిగేనా సావించలే అనుకుంటను మాట అలవాయిపోయి నాకు ప్రతి ఒరికి అలా చె నేను చెప్పస్తూనే ఉంటాను
ఓకే నెక్స్ట్ టైమ్ నేను ట్రై చేస్తా తరలి నెక్స్ట్ టైమ్ ఫస్ట్ ఆ ఏదైనా సపోర్ట్ తీసుకొని చేస్త ఇందరుతో డైలీ నమ్ అది కౌంటంగ్ రీసర్జ్ కుంటే చేస్తే ఆయన తర్వాత మనకి పాస్ చేయగలం
అవును స్టంగ్ కూడా అవుతారు టెన్ మిట్స్ చేస అన్నీట్ంటీ మనిట్ చేయలు
ఆ ఇంకా అండి అది కాకుండాట్లా వేరే ఎక్సైజ చేయరా ఏదనా స్పోర్ట్స్ వెళ్ళడము ప్రజెంట్ ఈ ప్రజెంట్ టై లో ఏ ప్రజెంట్ టై లో ఏడైలీ ఎలరా
ఆ వాలీబాల్ వాలీబాల్ వెళ్తున్నాండి
వాలీబాల్ ఓ
క్రికెట్ అయితే ఇంకా హ్యాచ్ ఆ రెం టూ టూ టైమ్స్ వెళ్తానండి మార్నింగ్ వెళ్తా ఈవినింగ్ వెళ్తా
గమల్
పార్టిసిపేషన్ అంటే యాజ్ ఏ కాలేజ్ ఆడతాం అంతే అండివి ఎక్కువ డీప్ వరకు వెళ్ళిపోలేదనమాట అక్కడ నేనున్న స్టేట్ లో తెలుగు వాళ్ళు అంతగా పట్టిచుకోరు
ఆ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఎట్లా అయిపోయిందంటే ఎక్కువ తమిళ్ వాళ్ళే స్పోర్ట్స్ లో ఎక్కువ ఉన్నారండి అ ఆ నేను నేను యూనివర్సిటీ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఎలాగంటే ఆ నేను వెళనది చతే కె
అవును
అది
ఆ విన్న
అక్కడ ఎలానా అన్ని స్టేట్స్ వచ్చారు అన్ని స్టేట్స్ లో అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చారు ఆ మాది చస్ పెట్టారు ఒక్కొక్క వేరే వేరే స్టేట్స్ వాళ్ళతో వేరే వేరే వనివర్సిటీతో మ్యాచెస్ పెట్టారు మేము వచ్చేసి డైలీ టూ మ్యాచ్ చెస్ వన్ మ్యాచెస్ ఆడేవాళ్ళం అలా కంటిన్యూస్ గా వన్ వీక్ దా కాడం
ఆ
ఫైవ్ నలింగ మ్యాచ్ క వెళ్తాము అనగా అవుట్ అయిపోయాం
అవునవును ఏందు ఓడియి స కగాేగా వాళ్ళ బెస్ట్
ఆ కావ్ వన్ ళు ఎలాగా తమిళ్ వాళ్ళు నైజీరియా వాళ్ళని అమౌంట్ పెట్టి పిలిపించుకొని టిక్ సో వాళ్ళ తర్పతి వాళ్ళ తరుపున ఆడిపిచ్చుకున్నారు మళ్ళీ వాళ్ళు టఫ్ కాంపిటీషన్ వాళ్ళు చాలా మ్యాచెస్ ఆడమ్ మా మాకు అది ఫస్ట్ మ్యాచ్ ఐ మీన్ మనము వెళ్ళడమే ఫస్ట్ వాళ్ళు అలాగా యూనివర్సిటీస్ మ్యాచెస్ ఇది స్టేట్ మ్యాచెస్సు ఆడిండే వాళ్ళంత ఉన్నారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు సో వాళ్ళ మన మన వెళ్ళడమే ఫస్ట్ టైమ్ యూనివర్సిటీ చెస్కి స్ స్టేట్ కాంపిటీషన్స్ కెళ్లడము స్టేట్ వైస్ సో ఇంగా మా మన మనకంతగా రాదు కదా వాళ్ళు ఎప్పుడో చిన్న అప్పట్నుంచీ ప్రాక్టీస్ చే ఏదైనా ప్రాక్టీస్ బాగుంటేనే కదా విన్ అవడము అవన్నీ ఉంటుంది సో అలాగా మ్యాచ్ ఇంకా అది అవుట్ అయిపోయింది
హ మీరు కెప్టెన్ ఆ అండి మీ టీమ్ నీ
ఆ లేే నేను కెప్టెన్ కాదండి నా ఫ్రెండ్ ఉండేదండి ఆ ఆ పిల్లతో బాగా రిబౌండ్ తెచ్చేది రిబౌండ్ అంటే ఇప్పుడు బాల్స్ డిఫెండ్ చేయడము బాల్ తీసుకురాడం మళ్ళ చేసేది నేను ఏగిందుకుంటే హైట్ ఉండే వాళ్ళు ఎక్కువగా పరిగెత్తలేరు కదండీ అందుకనే నాకి ఎక్కువ డిఫెన్స్ చేయడానికి నేను వెళ్ళలేదండి జస్ట్ బోడింగ్ చేసేదాన్ని ఆ రింగ్ దగ్గర బాల్ పాస్ చేయడం ఏమన్నా రింగ్ దగ్గర వస్తా నా టీం వాళ్ళకి ఇచ్చేసి ఎళ్ళండి నేను అక్కడ వస్తాను అ మళ్ళీ వాళ్ళ ఆ బాల్ తెచ్చేంత వరకు నేను మళ్ళీ పోయి ఆ రింగు దగ్గర ఇంకా ఏమైనా బాల్ ఇంగ మిడిల్ లో స్టక్ క్కయిపోయింది అంటేనే నేనేల్లెదాన్ని
దాన్నే అమరగండి
ఆ నేనే హైట్ ఒక అమ్మాయి కూడా ఉండేదండి అండి ఆమె కూడా నా కన్నా ఇంకా వన్ ఇంచ్ ఎక్కువ ఉండేది బట్ ఏమంటే తను ప్రాక్టీస్ కి ఏం వస్తానలేదు సడన్ గా ఎప్పుడో ఇంకా క్యాంప్ క్యాంప్ ఉందం అంటే అప్పుడు తెలీద్ తనకు ఏమంత ప్రాక్టీస్ ఉండలేదు నాకన్నా అయిట్ ఉండే అమ్మాయి ఉండే బట్ తను డైలీ ప్రాక్టిస్ లేదు కాబట్టి అమ్మాయికి అంత వస్తానలేదు ప్రాక్టీ ప్రాక్టీస్ ఉంటే కదా అండి బా వచ్చేది ఏగేమైనా ఎంత ఇటు ఎంత హైట్ అని ఇంపార్టెంట్ కాదు మనకి ఎంత బాగా గేమ్ గురించి తెలుసు అనేదే అక్కడ ఇంపార్టెంట్ ఎంత బాగా ఆడు డుతున్నాము అని ఏమంటే హైట్ ఉంటే ఒక ఒక బెన్ ఫిట్ అంతే
సరే అండి టైం ఏంది నైట్ ఏంది ఉన్ ఉంటాను
సరేనండి మ్..